హలో ఆ హాయ్ అండి హాయ్ ఆ బాగున్నా మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఉ ఏం లేదు షాప్ లో ఉన్నా
ఆహా చాలా రోజులు అయింది ఫోన్ చేయక ఏముందు కారువు పని పోయివచ్చినం
ఆహ
ఈ వీకే స్టార్టింగ్ వీక్
అవునా
ఉమ్ ఈ వీక్ ఒకటే వీక్ ఉమ్మ్ అ
మస్త్ ఎండలు పిల్లలతోటి బానేయయితుందా
వామ్మో పిల్లలు అని తట్టు ఎట్లా ఏడుస్తున్నారు ఇనురా యా ఆ
ముందే అడి
చివరి ఏడ్తది వాళ్ళ డాడీ ఉమ్
ఉహు తిన్నారా
ఆ తిన్నాం అప్పుడే ఇంకా అక్కడికి కిచన్ తీసుకొని పోయినాం బాక్స్
ఆహ అక్కడ దిన్నారా
గక్కడే తిన్నం
ఉ మంచి ఊర్లో ఉంటే గని ఆ తిన్న తినేశే వచ్చిన
అవునా ఏం కర్రీ చేసిర్రు
కోడుగు
నాది పొద్దున పచ్చడేసుకొని పోయిన ఇప్పుడు అంటు పూల్సు పెడదామని చూస్తాన
ఆహా
బాబు
టీవీ చూసుకుంటా ఇంట్లో పడుకుండు
ఉహ్ ఇంగా మీక్ షాప్ దగ్గరనే కద
ఆ అదే వానికే బోర్ కొడుతే వస్తాడు షాక్కిి
ఆహ
ఉమ్ యూట్యూబ్ చూసుకుంట కూసున్నాడు ఇంట్ల
సహ
ఆ
ఇంకా ఏంజెస్తున్నారు అయితే ఇందాక కాల్ చేసినప్పుడు మీ ఇనా అలనేత్తినట్టున్నాడు ఫోను
ఆహా
అయితే ఎవరు అనంటే ఇట్లాని చెప్పన్నా అని చెప్పిన
ఆ
శృతి అని చెప్పనంటే సరే అని ఇంక మళ్ళా నీక్ మళ్ళ నువ్వు ఫోన్ చేశినవ్ ఆహ ఆ ఇంకేం చేస్తున్నారు ఆ సమ్మర్ స్పెషల్
ఏముంది బయటికి ఎల్టట్టే లేదు మ్యాంగోజ్ తింటూరా ఊర్ల మంచిగా
ఆ
మ్యాంగోస్
మ్యాంగోస్ తింటానం బానే మ్యాంగోస్ తింటనం వా అంటే ఆ జనరల్ గా ఒక్కొ సారి తోర్రుర్ నుండి తెస్తాడు ఇనే ఇంగ లేదంటే ఇక్కడ ఎవరిదన్న చెట్టు ఉంటది కదా
ఆ
ఆ వాళ్ళు తెంపుతనం అని చెప్తే అక్కడికిపోయి తీసుకొచ్చుకుంటాం
కల్పనా ఆహా
మంచిగుండే టేస్ట్ బాగుండేయి అవి ఒక ఈ రోజు తెచ్చుకుంటే కొంచం దోరగా ఉంటాయి కదా ఈ రోజు తెచ్చుకుంటే రేపు సాయంత్రం ఎల్లుండి వార కు అవి పండుతాయి మంచిగా జూసి జూసిగున్నాయి తెలుసా ఇకా బయట పండ్లన్నా సప్పగా ఉంటాయి గానీ ఇవైతే అసలు ఎంత బాగుంటా ఉమ్ ఇవి మంచిగున్నాయి మీరు కొనుక్కోవడమేనా ఇగ
ఆ ఇక్కడ కొనుక్కోడమే ఇక్కడ ఏడ దొరుకుతై
ఉ కొనుక్కోవడమే అవి టేస్ట్ ఉండయి సరిగ్గా
ఆ సప్పకుంటే చూడ్డానికి పైన ఎర్రగా ఉంటున్నాయి సనేమో సప్పగా ఏం టేస్టే ఉంటలేవు
కోతపర్కాల్
అంతే ఏవన్న చేేస్తుండో ఉండో ఇంగ ఇంగా మా పిన్ని వాళ్ళ ఇంటికి ఎళ్తే విలేజ్ అన్నమాట కోదాడ
ఉమ్మ్
అక్కడ మంచిగున్నాయి పండ్లు పంపించింది రెండు కాయలు పంపించినయి వస్తుంటే
ఉమ్మ్ మంచిగుండే టేస్టు చెట్టు మీద కాయలకున్న పండేసిన కాయలకు టేస్టు తేడా ఉండదు ఉమ్మ్ ఇంగ వాటర్ మిలన్ చూడ ఇప్పుడు తీసుకుంటే ఐస్ క్రీమ్ దే అయితే నేను ఒకసారి ఆ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మామిడిపండ్లు చాలా ఉండే చాలా ఉం టే ఇచిన ఇట్ట తా మామిడిపండ్లు అంటారు ఎక్కువ సిటీలలో అమ్ముతారు
ఆఆ
ఐడియా ఉందా అది చేసినా ఇట్లా ఉడకబెట్టి చేసిన అనమాట ఉమ్మ్ జ్యూస్ చేసినా జ్యూస్ చేసి దాన్ని ఇంగ మనము బెల్లం గానిక పాకం పడతాం కదా ఆ అ ఆ ఇంగ లెయనేయన అవసరం లేదు కొంచెం బెల్లమన్న చక్కరన్న ఎసుకుంటే సరిపోతది
ఆఆ అదే
ఇంగ అది చాలా దగ్గరకి అయ్యేదాకా ఇంగా
గట్టిగా అయితే కొంచెం మంచిగా మెత్తగా తిప్పనికి వస్తాది
ఆ తిప్పడానికి వస్తాది ఇక మనం ఆరబెట్టుకున్నా కూడా మంచిగా ఆరబెట్టుకోవచ్చు ఇగ దగ్గరికి మన పల్లి పట్టి కనుక అయిన దగ్గరికి అయినాక మనం ప్లేట్ మీద పోసి ప్లేట్ మీద పోసి రౌండ్ అయితే రౌండ్ లేదంటే పీసెస్ అయితే పీసెస్ చేసుకుంటాం కదా అట్లా చేసుకుం టే ఈజీ అయిపోతది అనమాట ఇంకా మంచి అట్లా పీసులాగ కూడా కట్ చేసుకోవడానికి వస్తది చల్లారినంకా
అవును అయిందా మరి మంచిగా అది
ఆ మంచిగనే అయింది సక్సెస్ అయింది ఒక్కసారి చేసిన సక్సెస్ అయిన అప్పుడు చాలు ఉండడం వల్ల చేయాల్సివచ్చింది కానీ ఒకటి రెండు ఉంటే అయి తినడానికే సరి ఇంగ ఆ కుంటే చేస్తే అప్పుడు చాలా ఉండే ఉమ్మ్
ఉమ్మ్ ఇంకా ఎం టి ఎండలు ఎట్లున్నాయి ఊర్లలా వెళ్తురా బయటికి
ఉమ్మ్
బయటికి ఎళ్తుర్రా ఎండలకి
వామ్మో ఇంకా బ బయటికి ఎక్కడది ఇకా కంప్యూటర్ కన్నా వెళ్దానా మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్
అవును ఏదో పెట్టిరు ఎంటిది అది క అదేనా అది మొన్నే పెట్టిరు కదా స్టేటసా ఏమో పెట్టిరు
జా అదే జాబ్ మేలకి వాలంటీర్ లాగా ఎళ్ళిన నేను
ఆహా
వా అయితే ఇగ అప్లికేషన్ పెట్టుకుందాం అనుకున్నా కాని అవి హైదరాబాద్లో వస్తే మనం పోయి చేయ్యలేము ఎందుకు పెట్టుకొని అని సాప్డేక ఆ ఒక వాలంటీర్ లాగా ఎళ్ళిన ఇంగా ఎవరెవరు ఎట్లేట్ల ఇంటర్వ్యూ వేస్తున్నాడని జస్ట్ అట్ల రౌండ్ అప్ ఎసుకున్నాం
ఉహు
పొద్దున పోయినం మళ్ళీ సాయంత్రం వచ్చినాం
అదే బానే పోయినవ్ జాబ్తి చూస్తున్నావా అనుకుంటాన్న
యేహే జాబ్కేం కాదుగాని జాబ్ మేలాకే వాలంటీర్ లాగా పోయి న అంతే
హ ఇంకా ఏం చేస్ తున్నారు ఊర్ల ఇయిట్ మీ అమ్మోలింటికి గిట్లా పోలేదా
ఎటు వోలేదు ఇంకా ఇంక ఎటు పోలే ఇంకా ఇటు కంప్యూటర్ అని నేర్చుకుంటానా ఇంగ అటె పోతన
అ ఆహా బానే పోకుంటున్నావ్ అందరు పోతారు సమ్మర్కి
ఇగ సర్టిఫికేట్ ఇస్త అన్నరు ఇంగా నేర్చుకుంటే మనకు కూడా ఒక్కటి బేనిఫిటె క ద ఫ్రీగానే నేర్పిస్తాళ్ళు ఆ వాళ్ళమ్మా ఇవ్వి ఫేకు అంత టైం వేస్ట్ అని అన్నాడట అందుకే ఇగ ఆమె రాప్డ్
ఆ ఏదో ఒటి మనకైనవి నీకు ఇస్తురా కంప్యూటర్ చేతికి మరి ఇంకేం ఫేక్ ఉంది అడ నీకు సాఫ్టికేట్ ఇయ్యాకున్న కూడా నీకు కంప్యూటర్ అనేది వస్తు తది ఒకళ సాఫ్టికేట్ ఇయ్యాకున్నా సరే నీకైతే కంప్యూటర్ వస్తుంది కదా
ఆ ఇంకేవను ఆమె రమ్మని అంటే వాళ్ళ మరిది ఇట్ల అన్నాడు టైం వేస్ట్ అని అన్నాడు
ఉ ఎటు తోలకుండా ఇంట్లో కూర్చోబెడతారు ఇగ
అట్లాయితా మంచిగా నేను రమ్మను అంటే బ్యూటీషియన్ కి కూడా రమ్మని చెప్పినా బ్యూటీషియన్ కి కూడా రమ్మనంటే ఇంగ ఆమె అప్పుడు ఇక్కడ లేదు హైదరాబాద్ ల ఉన్నది
ఆహా
ఉహు
ఏదా కొనేయడము అట్లాంటి నేర్చుకున్నా చాలు జస్ట్ ఎనికి పోయినా కూడా మంచిగా ఉంటది మంచిగా మీకు కోర్సులు నేరుపిత ఇడమా మాకట్ల నేర్పిస్తే బాగుండు మేం గూడ బోయి నేర్చుకుందుం
వినుకుంట అత్తు అయితే ఓన్లీ వర్డ్ పవర్ పాయింట్ ఎక్సెలే బధ అ చపడ బసిన్నాయ ఇగా అవ్వి ఓన్లీ ఆ బేసిక్స్ వచ్చినా చాలు కదా నె షాపు లాని బాగా ఇందాకే రొండు తీసిచినవు కదర తీసియమను అయితే నిన్ జేప్త ఆగు ఇగా అయితే ఇంగ వెళ్దామని అటు బ్యూటీషియన్ కి పోయినా తర్వాతకి కంప్యూటర్ కి పోయి కంప్యూటర్ ఇంకొక వన్ వీక్ మళ్ళీ ట్యూస్డే వరకు అయ్యే పోతది కావచ్చు నాకు తెలిసి
ఉమ్ మంచిగానే నేర్చుకుంటున్నావు నేర్చుకోవాల అన్ని అట్ అన్నీ వస్తున్నాయి ఏదో ఒకటి
ఏదో ఒకటి పనికికొస్తది కదా అని
ఉమ్
అట్లా అనే అందు అన్ని ఇట్ల ఏల్బట్కుం వతున
నేర్చుకోవాలి ఇప్పుడు ఎప్పుడు ఏది ఉపయోగపడేది తెలియదు కదా
ఉహు అవును కొంచెం అన టచ్ అనే ఐడియా అనేది ఉండాలి కదా
మంచినే పంపిస్తారు అన్న నేను
ఉమ్ అయితే రమ్మని అంటే రాలేదు ఒక్కొక్కరు బయట డబ్బులు పెట్టి నేర్చుకుంట రూ ఇడ నేర్చుకున్నాడానికి ఏమైతది
అ
మీకు వచ్చ అట్లా కంప్యూటర్ బేస్
ఆ రాదు అస్సలకి రాదు
నేను ఒకసారి టెన్త్ అయిపోయినాక నేర్చుకున్నా ఓ టెన్ ఇయర్స్ అవుతది ఇప్పుడు నేర్చుకోని కూడా ఉంది కాగానీ ఇగ టూ టైమ్ అక్కడికి పోతే సిస్టమ్ ముంగడికి పోతే బ్లాంకే ఉంటాం కదా అంత ఐడియా ఉండదు తర్వాత తర్వాత అరే ఇది అప్పుడు నేను చేసినా కదా అని కొంచెం అట్లా ఐడియా వస్తంది పర్ఫెక్ట్ ఏడ అయితే దాని తర్వాత వెంటనే మళ్ళా మనం ఏదన్నా ఒక ఫీల్డ్ లా సిస్టమ్ బేస్ వర్క్ ఏదైనా చేస్తే మనకు ఐడియా అనేది ఉంటది ఇంక ఏం లేకపోయేసరికి ఇగ మర్చిపోయినట్టు అయింది అప్పుడు
అదే అదే ఏం ఉంది కొంచెం ఇప్పుడు దొ వచ్చింద అంటే కథం ఇంకేముంది ఇంక ఎక్కడకి పోయినా కొంచం మనమే కొంచెం సిస్టం పట్టుకోని నొక్కేకున్నట్టు ఉంటది
అవును ఇంకా అప్పుడు చిన్న పిల్లల మనస్తత్వం లనే ఉంటది కదా మన టెన్త్
ఆ ఏ మంత ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటాం
ఉమ్ మళ్ళ తర్వాత స్టడీ అనయే ఇంటర్ డిగ్రీ అని
సరే సరే బాయ్ ఆ అ